స
ఓ
హలో చెప్పండి
చెప్పండి మీరే హలో హలో హలో హలో
హలో ఆ చెప్పండి హలో ఆ చెప్పండి కవి గారు
చెప్ లీ
మీరు మీకు ఇష్టమైన హాలిడేస్ కోసం చెప్పండి మాకు
మీకు ఇష్టమైన హాలిడేస్ అయితే హాలిడేస్
ఏ హాలిడేస్ అండి వినిపించట్లేదు మీరు బయటికి రండి కొంచెం
సమర్ హాలిడేస్
సమ్మర్ హాలిడేస్ ఎందుకు ఇష్టమండి సమ్మర్ హాలిడేస్ అంటే
ఇంటి
అండి తెచ్చేయండి సమ్మర్ హాలిడేస్ అనేది బెస్ట్ మెమరీస్ అండి అన్నీ చేయడానికి మీరు మీ ఊ మీర్ ఆ ఎప్పుడైనా ఊరెళ్ళారండి.
ఎళ్లేదండిఎప్పుడ్ వెళ్ళానండి ఒకసారి ఒక టూ టైమ్స్.
టూ టైమ్స్ వెళ్ళారండి అప్ ఎలప్పుడు మీరు అలా ఏం చేసారండి సమ్మర్ హాలిడేస్ లో
బోగ చేస్తాడు.
ఆ మీ ఫ్రెండ్స్ తో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళిన సన్నివేశాలు చెప్తారా మాకు
ఆకి ఎ వడి
మీరు ఏ ఏ టెంపుల్స్ కి వెళ్ళారండి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు
తిన్న తర్వాత వెళ్లమండి.
ఆ మీరు ఆ ఇష్టమైన అ మూవీ కోసం చెప్పండి.
ఇష్ట మూవీ చెప్
ఏ సినిమా యండి అర్థం కాలేదు.
శ్యామ్ సింగరై
శ్యామ్ సింగరై ఏ స్టోరీ అండి
ఉమ్
అదీ స్టోరీ బాగుంటదండి ఒక రైటర్ గురించి రైటర్ గురించండి
రైటర్ కోసం అండి ఆ దాని వల్ల ఎవరించి ఇంప్రేషన్ అవుతారండి
ఆ అంటే అలా ఉంటారు అని అవి తెలుసుకోచ్చండి
ఆ దాని వల్ల ఆ ఉమెన్స్ కి గలిగే అడ్వాంటేజెస్ చెప్తారా?
ఉ వచ్చండి
ఆ మీరు ఏ సందర్భాలు నేర్చుకున్నారండి ఆ మూవీ చూసి
మూవి చూసి ఏం అర్థంకాలేదని తెలుసుకున్నాం అందాగ అవున్
సాల్ సాల్స్ సాల్ ఉమ్మ్
మీకే మీకు ఇష్టమైనది ఏంటండీ
ఆ నాకు ఇష్టమైన సినిమా పేరే అమరాన్ అండి దాన్ని చూసి ఒక బెస్ట్ ఇస్పిేషన్ గన్ అనిపి చ్చింది అమ్మాయి ఒక ఆ ర్యాంప్ వాక్ దగ్గర నుంచి ఒక రియల్ లైఫ్ స్టోరీ అండి అదైతే ఎక్కువ కపుల్స్ కి బాగా అడ్వాంటేజ్వుద్దండి ఆ